హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి మిషన్ కుట్టుకుంటున్నామండి
తిన్నారా
హలో
తిన్నారా అండి
తిన్నామండి ఎం కర్రీ చేసింది మీ మమ్మీ
మా మమ్మీ ఈ రోజు పప్పు చేసిందండి మీరేం చేశారు
ఉహు ఎటైనా టూర్కి వెళ్ళారా అండి ఇవాళ ఇప్పుడన్న
వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళామండి ఇప్పుడు వెళ్ళలేదు ఈ మంత్ లో వెళ్దాం అనుకుంటున్నాం
అవునా అండి మళ్ళీ ఇప్పుడన్నా పోయ్యేటి ఉన్నదా
లేదండి లైక్ బడ్జెట్ లేదు బడ్జెట్ వస్తే పోతాం లేకపోతే లేదు
అవునా అండి మరి మీ మమ్మీ వాళ్ళు మానేవ్వుకుంటున్నారండి
అయ ఆడ రిక్వెస్ట్ చేసుకోవాలి ర ఉకోరు ఏం
ఉహూ అవునండి మీ వయసు బాగుందా హలో ఓ ఏం చేస్తున్నారండి హలో అండి
వినిపిస్తుంది చెప్పండి నా వయిస్ ఇనపడతాలేదా
చిన్నగా వస్తుందండి మా ఫేవరెట్ కలరా అండి మెరూన్ అండి
అవునా
హలో
నీకు చీరలు అంటే ఇష్టమా లేకపోతే డ్రెస్సెస్ అంటే ఇష్టమా
నాక చిరలేనండి డ్రెస్సులు ఎప్పుడు వేసుకోలే
అవునా మీకు ఏ టైప్ శారీస్ అంటే ఇష్టం
ఏమైనా కట్టుకుంటానండి ఈ మధ్య టూర్కి వెళ్దాం అనుకుంటున్నామండి
ఎటు వెళ్దాం అనుకుంటున్నారండి
హ వెళ్దాం అనుకుంటున్నాము భద్రకాళి గుడికి
భద్రకాళి గుడికా ఓకే వెళ్ళండి బాగుంటది మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి
అవునా అండి
మీ ఫేవరెట్ గాడ్ ఎవరండి
నా ఫేవరెట్ గాడ్ ఆ వినాయకుడు అండి
అవున
నీకేండి ఏ ఏ గాడ్ అంటే ఇష్టం అండి
నాకు హనుమాన్ అంటే ఇష్టం అండి
ఆ
హనుమంతుడు అంటే ఇష్టం
హనుమంతుడా అండి అందుకే నా అండి ఉమ్ హు యేళ్ళారండి ఈ మధ్యల హనుమంతుడు గుడికి
వెళ్ళామండి
మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్లు ఎంత మంది అండి
మీరు మీకు ఏ పండగ అంటే ఇష్టమండి ఎక్కువ నా ఇష్టం హలో
పై
మీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టం
ఏ పండుగలు అంటే ఇష్టమా అండి నాకు బతుకమ్మ అంటే ఇష్టమండి
ఎట్లా అంటే జరుపుకుంటారో చెప్తారా కొంచెం
ఎట్లా జరుపుకుంటాం మీకు తెలువదా అండి మీరు గూడ జరపుకుంటారు గదా దా ఏమున్నాదండి నా కొడుకు కూతురు యెళ్ళి పూవులు దెస్తదండి షాపింగ్ జేసి పూవులు దెస్తే పెరుసుకొని తయారై బతుకమ్మ నాడు ఊరికొసకి బోయి ఆడుకుంటామండి
ఇంతేనా కానీ లేక ఏమి స్పెషల్ వండుకోరా వెజ్ నాన్ వెజ్ లాంటివి ఏమన్నా
ఏం వండుకోమండి ఇట్లా సజ్జ ముద్దలు అవన్నీ పెసర్ల ముద్దలు సత్తిపిండి ఇవన్నీ జేసుకొని పట్టుకొని యెళ్తామండి
అవునా
అవునండి హాలిడేస్ల మీకు ఎవరు చుట్టాలు రాలేదా అండి
వచ్చారండి మా మామయ్య కూతురు వచ్చింది సతాయిస్తుంది మమ్మల్ని
అవునా అండి
అవునండి లైక్ ఇద్దరు మరదలు వచ్చారు పెద్ద మరదలు యెళ్ళిపోయింది చిన్న మరదలు వచ్ ఇక్కనే ఉంది అన్నది ఐస్ క్రీమ్ గావాలే అది పానీపూరి గావాలే అంటుంది ఫోన్ బలగొట్టింది మాది
అవునా అండి మీ మమ్మీ ఏమన లేదాండి ఫోన్ బలగొడితే
మా మమ్మీకి ఇష్టమైన కోడలు గాబట్టి మా మమ్మీ గూడా ఏమనలేదండి అదే ఆ ప్లేస్ లో నేను ఉంటున్నా నన్ను గొట్టేదండి
అవునా అం డి వావ్ మరి మీ అన్నగారు ఏమనలేదా అండి
మా అన్నయ తిట్టాడండి కోపం వచ్చింది కొట్ట నీకి పోయాడు గాని ఊకున్నాడు
వావ్ ఎట్లా పలగొట్టారండి అడిగారా పాపని
పాపని ఇగ ఏమనేటట్టు లేదు మ మా మమ్మి అంత అలుసిచింది ఇగ మా మమ్మి అంత అలుసు ఇచ్చినంక నేను ఏం జేస్తంలేండి చూడండి ఇదిగో నాముందుండి ఇహీ ఇహీ అని నవ్వుతుంది పస్ట్ క్లాస్
పస్ట్ క్లాస్ యెళ్తుందా
అవునండి
లేదండి ఇదంతా మ సమ్మర్ మా ఇంటికి వచ్చి అని మర్చిపోయింది
మరి వాళ్ళ డాడీ ఏమన్నారా అండి
మా మమ్మీకి ఉన్న వాళ్ళు తమ్మునికే తెలుసండి ఇగ వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు నాకు సంబంధం లేదు
అజ్జు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పచ్చు కదా
నా మాట వినదండి నా పనులు నాకుంటాయి
ఏం పనులండి యో చెప్పకపోతే కూడా కదా వాళ్ళ ఆమెను కూడా కొడతారు కదా పాపని
నేను చెప్తే నే నాకు చెప్పను అంటుంది
అవునా అండి వాళ్ళ అక్కింటదా అండి మరి
ఇద్దర అంతే అండి
అవునా ఎప్పుడు వెళ్తారట అండీ వాళ్ళ ఊరికి మళ్ళీ
తెలీయదండి టూ డేస్ అంటుంది తెలవదు ఇగా
అవునా అండి మరి ఆమెకి ఏం గిఫ్ట్ ఇచ్చారు మీరు వచ్చినందుకు
ఏమి ఇవ్వలేదండి రోజు రోజుకొక్కటి తింటూనే ఉన్నాయి చాక్లెట్స్ ఐస్ క్రీమ్ పానీపూరి అని అదని ఇదాని స్వీట్లు చేసి పెడితే కద్దు పకిీ తినాధి మంచిగా నాకు మా ఫ్రెండ్స్ నా బర్త్డేకి ఇచ్చారండి లైక్ మా అక్క కొడుకులు కూడా నాకు వాచ్ గిఫ్ట్ ఇ
ఎవరిచ్చారు వచ్చీ మీ అక్క వాళ్ళు కొడికిచ్చారా వాటర్లు వేసిపో వేస్తే పోయేవాచ్చా అండి
అవునండి వాటర్ ప్రూఫ్ అది వాటర్లు వేయ్యదు అట్లా
వాటర్ ప్రూప్ వాచ్ ఇచ్చాడా వచ్చాడా అండి మీ అక్క కొడుకు
మీ నచ్చేడండి వచ్చి వెనకకి వెళ్ళి వచ్చి పిన్ని నేను వచ్చినాని హాగ్ చేసుకున్నాడు
అవునా అండి మీ అక్క కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటాయండి
సెవెన్ ఇయర్స్ ఉంటాయండీ
అవునా అండి మీ మామయ్య కూతురుకెన్నండి
ఆమె కూడా సెవెన్ ఇయర్స్ అండి
అవునా అండి బాగుంటుందా మీ మామయ్య కూతురు
అస్సలు బాగుండదండి అంత ఛీ అవునండి ఏం బాగుండదంటీ అంతా ఇయ్యో ఊరు వాళ్ళు ఎట్టుంటరు అండి అంత
బాగుంటదట కదా అండి మస్తు ఉంటదట అమ్మాయి
నాకు నచ్చదండి ఆమె
డోలిపాప లాగా నవ్వుతుందట కదండడి మీ మా మామయ్య కుతురు
లేదండి దయ్యం లెక్కనే నవ్వుతది సేమ్
కిచర్ కిచర్ నవుతదట గా
నవుతుందండి బాగానే నవుతుది తనకేంది
అండి మీ కొడుకు వచ్చండి అప్పుడు మళ్ీ
రాలేేదండి నిన్ననే వచ్చిండు
అవునా అండి ఎక్కడ అండి మీ అక్కయ వాళ్ళది
దూర మంటి కడ నుంత కడ కాదు మషన్ మీరు ఈ మధ్య ఏమైనా బాటలు కొనుక్కున్నారా
కొనుకోలేదండి నాకు కూతురు కూని చూసింటేపలి కొనిసలేదండి
అవునా తన దగ్గర కూడా డబ్బులు లేవు అనుకుంటాలేందు కొనిస్తరు
అవున్నా కూడా లేవ్వని చెప్తుందండి నా కూతురు అన్నీ అబద్దాలులాడతదండి
అంతలేదు అని కూతుర్లు అబద్దాలు ఆడరు నిజలే చెప్తారు
అవునా అండి సరే అండి ఓకే అండి
ఓకే అండి
బాయ్